నది ప హలో వినిపిస్తుందా అండి
ఆ
హలో వినిపిస్తుందాన్ ఆ నాకు వినిపిస్తాందండి
ఒకే బాన్నారండి
ఆ బాగున్నానన్ మీరు ఎలా ఉన్నారు మీరు తిన్నారా ప్రతక
హ బాగున్నామండి
ఆ ఆ తిన్నానండి ఏం చేస్తున్నరండి ఏం తిన్నారు హలో
నేను వచ్చేసి అప్ప లావు వంకా తిన్నానండి
అవునా
స్తుందండి
ను వినిపిస్తాందండి
అ ఆ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఉన్న తినే సల పడుకున్నాను మీరు
నేను షాపింగ్ చేసిచ్చొనా ఈ రోజు జో స సన్ని చూస్తున్నా తలా ఉంది
సరిపోయాయా అండి మరి ఏమి షాపింగ్ చేసినారండి మరి ఎన్ని డబ్బులు కడి చేస్తారు మీరు హలో
హలో వినిపిస్తుందా అండి మీరకి మాట్లాడట్లేదు ఏమన్ననెను్ ఇంటర్నెట్ ఇష్యూనా
లేదండి నాదేం బాగుంది
హలో
హలో
వినిపిస్తుంద అండి ఇంతగా మొతు కుంటున్నారు న సన్నమికు
చెట్లేదు హలో నాకు వినిపిస్తాందండి మీ హలో
స అ మీర ఏం రిప్లై ఇవ్వట్లేదు
లేదన్న నాకు విని స్తంది మీ వాయిస్ అప్ల ఇస్తున్నా మీకు వినిపట్లేదు
అవునా అండి ఓకే ఏం చేస్తున్నండి
ఏం లేదండి తిని అలా పడుకున్నాను
అవునండి ఇ
మీరేం తిన్నారండి అ
నేను పలావు వంకాయండి
ఉ హు మాడికాయలు వచ్చాయా అండి మీ ఊరు సైడు యా
ఆ చనండి వచ్చాయి
వచ్చాయా మా ఊరు సైడ్ కూడా వచ్చాయండి
ఆ నా పచ్చడి పెట్టారా మళ్ళీ
ఇంకా లేదండి పట్టాలి అంటే కొంచెం పిందలు మాదిరి వచ్చాయా సో అందుకు ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము కొంచెం పెద్దగా అయ్యాక పెడదాంలేండి అని నయి
ఉ
ఇంకా పెట్టలేదండి
అవునండి
ఉ మీరు పెట్టారాని పచ్చడి లేమని పెట్ట ఇంటారా
ఆ అమ్మా పట్టిందండి
ఏమేం పెట్టారండి
చింత చింతకాయ పచ్చడి అందెల్సా చింతకాయ
తెలుసు తెలుసండి ఆ తెలుసండి తెలుసు ఆ మేము పెట్టామండి టమాటా పచ్చడి పొండుమిరకాయ పచ్చడి ఇంకా ఆకాయ ఒక్కటే మా నేలోచ్చక పెట్టాలి
అవునాండి అండి హ్మ్ ఇంకా ఏమ్ బుజ్జి ఏమన్నా షాప్ పింగ్ చేశారా రీసెంట్ గా
పండక్ చేసిందండి మరి ఏం చేయలే లేదు
అవునా ఎక్కడ జేస్తారండి షాపింగ్ మీరు మొస్లీ
చేస్తే ఇక్కడే అండి బ్యాంగ్ ళూరులో చేస్తాము జయనగరే మోస్ స్లీ జయనగర్ కొంచెం కలెక్షన్ నాకు బాగుంటాయి ఆ చాలా బాంటాయండి అం అంటే కొంచెం కలెక్షన్ చాలా బాం టాయ్ అది కాక మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయండి అవి
అవునా అండి ఓకే అమ్మే నాది జయనగర్ అంటే స్ట్రీట్ షాపింగా అండి
స్ట్రీట్ షాపింగే ఇంకా అంటే ఆ క్వాలిటీ బాంటాయండి ఆ ష స్ట్రీట్ షాపింగ్ అంటారు కానీ బాంటాయ్ క్వాలిటీ అయితే బాగుంటాయి వాడొచ్చు ఆ మాదా ఆంధ్రా నే అండి
మళ్ళీ బ్యాంగ్ ళూరు లో ఉంటున్నారా అండి మీరు
ఆ ఇంకా అక్కడ జాబ్స్ లేవండి అందుకే ఇంకా బ్యాంగ్ ళూరు కొంచెం మకు దగ్గర అందుకే బ్యాంగ్ ళూరుకి వచ్చేస్తా వచ్చేసి ఇక్కడే ఉంటున్నాం ఉ
అవునా అండి ఓకే మీరు ఎలాంటి ఆ ఆ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఏస్తారు అబిన్ క్లాత్సూ
అంటే అలాంటి ఇలాం వని ఇవే ఉండాలని ఏం లేదండి బట్ ఆ అంటే దానికి తగ్గట్టు వేస్ త్తాను ఇప్పుడు ఆఫీస్ కెల్తే అయితే ఫార్మల్ జేస్తాను ఏమన్నా బైయటి కెల్తే జీన్స్ సెస్ ఇట్లాంటి వేస్తాను అయితే కుర్తా సెట్ చేస్తాను అట్లా అనమాట
అవునా అండి ఓకే
మీరండి
ఆ నే మేం కూడా సేమే అండి ఎక్కడ ఐ మీన్ బేస్ ఆన్ మనం ఎక్కడికి వెళ్ వెతున్నాము ఏ ప్లేస్ కి వెళ్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు బ డ్రెస్సెస్ వేస్తామండి
అది మెయినే ఇంపార్టెంట్ అండి అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏమి దానిపైన డిపెండ్ అవుతుది మొత్తం
సో ఎలాంటి క్లాత్ అయితే ఇష్టపడతారు కాటనా సిల్క్ క
అంటే ఇప్పుడు మ్మ్ ఇప్పుడు చూడండి మనము సీజనల్ ఆ క్లాత్స్ అనేది వేస్ట్ కోవాలండి సీజన్ ని బట్టి క్లాత్స్ మారుస్తా ఉండాలి ఇప్పుడు వింటర్ లో మనం కాటన్ వేసుకున్నాం అనుకో చాలా చలేస్తుందండి కంఫర్టబుల్ గా ఉన్నప్పటికీ కొంచెం చలి అయితే ఎక్కువ వేస్తుంది అందుకే కొంచెం వింటర్ లో అట్లా ఉలెన్వి అట్లా వేసుకున్నాం అనుకో హుడీస్ ఆ టైం వేసుకుంటే కొంచెం బావుంటాయండి ఇంకా ఇప్పుడు సమ్మర్ లో అనుకోండి మనం ఉలెన్వి వేయలేము హుడీస్ వేయలేము సో కాటన్ వే ఆ కాటన్ అవయితే మనకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాయండి నేను కూడా మొన్న ఊరికి వెళ్ళినప్ ఇప్పుడు మొత్తం వింటర్ వియర్ మొత్తం ఆ ఇంట్లో పెట్టొచ్చేసి కాట సమ్మర్ వియర్ తెచ్చుకున్నానండి.
అవునా అండి
హ్మ్ హ్మ్
హ్మ్ ఇప్పుడు మళ్ళీ వింటర్ వేరేస్తే ఉడక
ఖచ్చితంగా ఉక్క ఉక్క ఫుల్ అంటే మామూలుగా వేసుకున్నా కూడా చాలా ఉక్క పోతండి ఉ చానా బ్బా ఫుల్లు పడతాయి ఉ మీరండి మీరు ఎట్లాంటివి వేస్తారు ఇప్పుడు సమ్మర్ లో
మీ నేను బట్ సీజన్ బట్టి అండి వేస్తాను
ఉ
నాకు ఎక్కువ కాటన్ కాటన్ ప్లస్ పాలిస్టర్ మిక్స్డ్ ఎందుకంటే ఎక్కువ కాటన్ అయితే కొంచం కాటన్ త్వరగా వెళ్ళిపోతుంది కదండి ఎక్కువ వాష్ చేసి ఎండకు వేసిన తర్వాత ఒక కాటన్ అంతా లాంగ్ లాస్టింగ్ రాదు కదా కొంచెం పాలిస్టర్ మిక్స్డ్ అయితే కొంచెం కాలస్ కొంచెం ఫ్యూచర్
పాలిస్టిన్ మిక్స్డ్న్ కంఫర్టబుల్ గా ఉండదా అండి
ఆహా ఫుల్ పాలిష్ కాటన్ కి కొంచెం మిక్స్డ్ అయితే కొంచెము ఆ లాంగ్ లాస్టిక్ వస్తుందండి ప్యూర్ కాటన్కో అది ఫ్యూచర్ ఎ రాదండి ఎందుకంటే ప్యూర్ కాటన్ మనకి మెత్తగా ఉంటుందా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసా మనుకో ఆ క్లాత్ ఎక్కువ మడతలు వచ్చేస్తుంది ఓకే నా పాలిస్టర్ మిక్స్డ్ అయితే మడతలు ఎక్కువ రాదు మళ్ళీ
ఉ అంటే ఇప్పుడు ఒకవేళ పాలిస్టర్ మిక్స్ ఉంద ఉ ఉంటుందనుకోండి అ
ఆహా ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఏయిటి పర్సెంట్ కాటన్ గుడ్డనే ఉంటు
ఉ ఉ
ప్యూర్ కాట్ టన్ అంటే ఓ అప్పుడే సపరేట్ ఉంటుంది ప్యూర్ కాటన్ మన వసుకు మిక్స్డ్ కాటన్ పాలిస్టర్ విత్ కాటన్ మిక్స్డ్
ఉ
ఉ ఇంకా అండి
చెప్పాలండి మీరు అంటే మన ఇద్దరం కొంచెం సిమిలర్ గానే థింక్ చేస్తున్నామండి మన డ్రెస్సింగ్ స్టైల్ గా నీ అదిగాని ఇది గాని కొంచెం సిమిలర్ గానే ఉన్నాయండి
అవు నా అండి
ఉం
ఉం
ఎక్కడికి ఎళ్ళలేదా అండి బయటికి లాస్ట్ వీకెండ్ ల
ఆ ఎళ్ళామండి ఇక్కడ టెంపుల్ ఉంది
ఓహో
టెంపులిక్ క్కడ వైట్ మార్బుల్ అండ్ పింక్ మార్బుల్ అని టెంపుల్స్ ఉన్నయ్ ఓకేనా ఆ వెళ్ళానండి చాలా బాగున్నాయి మీరు ఒకసారి ఎళ్ళండి ఇటు ఒసూర్ సైడ్ మిక్ తెల్సా తమిళనాడు బార్డర్ అ ఆ మీక్ దగ్గరే అండీ ఎలక్ట్రాన్ సిటి ఒక త్రి ఫోర్ స్టాప్స్ అండీ మీకు బోంసద్రం తెల్సా అండీ ఆ బోం సంద్రా టూ స్టాప్స్ ముందండి వైట్ మార్బుల్ అ మార్బుల్ అనే టెంపుల్స్ ఉన్నయి
ఒ బాగున్నాయండి
డి అంతా రాయండి పింక్ పింక్ రాయితో వైట్ రాయి తోనే ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసారండి వా ఆ ఆ టెంపుల్ కి బ్లాక్ డ్రెస్సెస్ వేసుకో ని చేయరండి లోపలికి బ్లాక్ డ్రెస్సెస్ వేసుకోపోతే
ఉహు ఓకే అండి మరి సరే ఉంటానండి థ్యాంక్ యూ నామతో మాట్లాడినందుకు
నువ్ స్టార్టింగ్ ఏమనుకున్నాం శుటెమ్